హలో
హలో
ఆ ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారండి
ఏం లేద్ ఏం లేదండి
హ్మ్ భోజనం చేసారా
ఆ చేసాం మీరు చేసారా
ఆ మేమింకా ఎయ్యలే ఇప్పుడే వంట చేసాము
అవునా ఏం కర్రీ వండారు
ఇవాళ ఎగ్గు పులుస్
హ్మ్ హు వంటలు బాగా వస్తాయండి మీకు
ఆ అవును బానే
ఏది బా చేస్తారు ఏ కర్రీ
చికెన్ కర్రీ బాగా వేస్తానా
ఇష్టమా
ఆ నాకు చికెన్ ఇష్టం పప్పు చారు బాగుంటది
ఉ
మీరు తింటారా అండి చికెన్
ఆ తింటాం
మీరేవంట బాగాస్తారు
మేము గూడ చికెన్ నే సాబద్
ఉ ప్రతి ఒక్కరికి ఇది ఫేమస్ చికెన్ సాంబార్
ఉ చికెన్ ఫ్రై సాంబారు ఎగ్ బిర్యానీ ఇట్లాంటి చేస్తాను నేను బాగా
అవునా ఇప్పుడు ఏమైనా చికెన్ బిర్యానీ ఎగ్గి బిర్యానీ చాలా ఫేమస్
ఆ
పిల్లలయితే చికెన్ బిర్యానీ అంటే కొట్టుకుంటారే
క
ఇంకా ఏం సంగతులండి
ఏం లేదండి మీకు మిషన్ కుట్టడం వస్తదా
నాకు రాదండి మీకు వస్తదా
రాదు నేర్చుకుందామని అనుకుంటున్నా ఎలా నేర్చుకోవాలో ఏం తెలియట్లేదు
ఆ మధ్య మన తెలంగాణ ప్రభుత్వం పెట్టింది కదండి ఇట్లా
అది అంటున్నారు గానీ అన్ని వాళ్ళక్ తెలిసిన వాళ్ళక్ కూడా రూపు లో పని చేసే సి ఏ ఉంటది గదా మల్వాల దగ్గర వాల కె వస్తున్నాయి మనలాంటి వాళ్ళకు మలాంటి వాళ్ళకి ఎవరికి చెప్పట్లేరు చెయ్యట్లేరు అట్లాంటి నేర్పియట్లేరు ఏమైనా వారికి ఎవరెవరు దగ్గర పరిస్ చే ఏముంటారో వాళ్ళ వారికే వాళ్ళది వాళ్ళే లోన్ పెట్టుకోవడము ఇట్లాంటివి నేర్చుకోవడము ఆ సిఏ చుట్టూ తిరిగే వాళ్ళకే దక్ క్కుతున్నాయి ఏదైనా
అట్లా ఏం ఉండదండి ఇప్పుడు మన గ్రూప్ లో ఉంటది గదా
అట్లా మన ఫోన్ ల జూసి ఫోన్ ల జూసి అప్లై చేసుకుంటే మనకు అలా రావట్లేదు వాళ్ళ డా
డాక్రా గ్రూప్ దర్పుణ అయితే తొందరగా వస్తది వాళ్ళే నేర్పించి మళ్ళీ మిషన్ కూడా వాళ్ళే ఇస్తారు
అదే అండి నేను కూడా చెప్తున్నా వాళ్ళకి ఎవరెవరు దగ్గర ఉన్నారో వాళ్ళవరికె ఎక్కువ ప్రిపరేచేయించి వాళ్ళ వరకే నేర్పించి వాళ్ళ వరకే ఇప్పిస్తున్నారు తప్ప మా లాంటి సామాన్యులను పట్టించుకుంటలేరు
అవునా మీరు వాళ్ళ పై అధికారి కంప్లైంట్ ఇయ్యాలండి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాట్లాడి సిడ్ చేత్తారు ఇగా
అట్లా ఇచ్చినాము ఇక్కడ మా ఊర్లో సి ఏంది జేయాలి అది ఇది అని అంటున్నారు అన్ని లెక్కలు ఇచ్చి పై అధికారులు వచ్చి గూడా సీఏ కి సపోర్ట్ చేసి ఆమెనే హైలైట్ చేసి ఆమె పోస్ట్ ఆమెకే ఉంచి అంత జరుగుతున్నాయ్ లేండి
వాళ్ళు వాళ్ళు
ఒకటయ్ పోయారు ఉ ఒకటయ్ పోయారు మళ్ళ ఇటు వాళ్ళు జీరో అయిపోయారు
ఆ అట్ల జేయడం చాలా అన్యాయమ్ అసలు
అవును మాకేం చెప్పట్లేదు అసలు ఇప్పుడు ఇంటి దగ్గర చిన్నపి పిల్లలు ఉన్నున్న తల్లులకు ఇట్లాంటి నేర్పియాలి ఇట్లాంటి ఇజి ఉండాలి ఉమ్ అని కదా మోడి పెట్టింది
అవును అసలు మన సాంప
చెప్పడం వరికే ఆ పదము ఊర్లోకొచ్చి చూస్తే ఏం లేదు కొంతమందికే అయి దక్కాల్సినయి దక్కుతున్నాయ్
అవును ఇప్పుడు మళ్ళీ ఈ ఎండకాలమ మళ్ళీ పెడతరండి ఎప్పుడైనా ఎండాకాలంలోనే ఎక్కువ వెడతరు అది ఆ పధకం మీరు ఇగ మి సినీయర్లు చెప్తాన్నా తాలు కాబట్టి మీరు అసలు ఆ గ్రూప్ నుండి వేరే కొత్త గ్రూప్ తయార్జేయండి సప్ప్ డేగ మీరే
అదే సిఏకు ఇద్దరు ఊరికిద్దరు ఉండాలి అని అంటున్నారు కదా
ఆ
అదే చూస్తున్నాం ము లో కూడా గొడవలు అవుతున్నాయి అన్ని ఆమెదే కరెక్ట్ అంటున్నారు పెద్ద పై అధికారులొచ్చి అన్ని లీస్ట్లున్నాయి అన్ని చూపిస్తున్నారండి వాళ్ళు ఫ్రూప్స్ తో సహ కేస్బెట్టి మనం పై అధికారులకు చెప్పినోళ్ళంద మనమే పిచ్చోళ్లం అయిపోత తరుం
అవును ఇగ అట్లనే ఉంటది వాళ్ళు వాళ్ళు ఒక మాట మీదున్నప్పుడు మన మాటని ఎవ్వరు పట్టించుకోర్ అసల్
అవును
కానీ మన లాంటోళ్ళ కోసం పథకాలు పెడితే వాళ్ళు
వాళ్ళే ఆ వాడుకుంటారు ఇప్పుడు లోన్లు కూడా మన లాంటి కోసం బెడితే మనలాంటి పేర్లు పెట్టుకుని ఆ లోన్ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు
అవును అది నిజం చాలా వరకట్ల నేన్ గుడ విన్నా
ఆ ఏవు ఈఊరనేగాద్ ఏ ఊరైనా అలానే జరుగుతుంది
ఊరైనా అంతే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు డబ్బులు వొస్తయి
సరే తీసుకుంటున్నారు మన కోసం గా వచ్చింది మనకోమాట చెప్పొచ్చు కాబ తీసుకుంటాళ్ళమ్ ఇద అడిగుతే మనకవసరం లేదంటే వాళ్ళనే తీసుకో అంటంగా అట్టేం లేదు వాళ్ళక్ అవసరమొత్తే వాళ్ళు తీసుకుంటుండ్రు వాళ్ళే కట్టుకుంటుండ్రు ఇగ మే మనం మనం వేస్ట్ అయిపోతం మనకేది దక్కట్లేదు ప్రభుత్వం నుండొచ్చే ఏ పథకాలు దగ్గట్లేవు ఏ లోన్లు దక్కట్లేవు
కది అదన్యాయమ్ చే చాలాసలు మనం మనల్నడిగి ఏ మనం ఓకే అంటే వాళ్ళు తీసుకోవాలి కను వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తే ఇక అది వాళ్ళకే తెలవాలి ఇంతవరకు కరెక్ట్ అనే
హుమ్
మీరు కొత్త గ్రూప్ లో జాయిన్ కాకపోయిండండి ఇందులో నుండి,
ఏల్లా జాయిన్ అనే ఇంట్రెస్ట్ లేదండి అంతే మనం ఊహించుకునేది ఒకటి, మనం ఆనుకునేది ఒకటి, ఇక్కడ జరిగేది ఇం
ఐనా వే వేరే గ్రూప్ అయినా మీ ఊరు కా ఆయనే కావచ్చు సీ ఆమె కావచ్చు
ఆ ఏ గ్రూప్ అయినా అన్ని గ్రూపులకు గలిపి ఒక్కటే ఉంటుంది కదా
సీ ఇఓ లో ఇప్పుడు ఇద్దరు సీఏలని వచ్చింది నిజంగనే
ఆ ఇద్దరు ఉండాలె అని అంటున్నారు కదా
ఆ అయితే ఆ అమెనన్నా కరెక్ట్ గా మనిషి ని ఎంచుకోవాలి ఇ మనమే ఎంచుకోవాలి లేకా పొ తే మళ్ళ పథకాల
ఇప్పుడు ఇప్పుడు మా ఊ ఈ ఊరనే కాదు ఏ ఊరైనా అద నానే ఉన్నాయి
మ్ ఏ ఊరేనా అం మీకు మిషిన్ కుట్టాలంటే బ ఇంట్రెస్ట్ చాలే బరి
ఇంట్రెస్ట్ ఏం లేదండి మాకు ఇద్దరు ఉన్నారు ఆడోళ్ళు నాకు పాపలు వాళ్ళ కోసమైనా నేర్చు కుంటే అదోటి ఇదటి గుట్టుకోవచ్చు కాండి
ఇప్పుడు బ్లౌ ఒక బ్లౌజ్ కుడితేనే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అవి కొంచెం డిజైన్ మీట్లా
ఫైవ్ హండ్రెడ్ అవుతున్నది అవును చిన్న గౌను ఒక శారీ ఒక ఒక శారీ తీసుకొని చిన్న గౌన్ గిట్స్తేనే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అడుగుతున్నారు
అవును మళ్ళీ వర్క్ ఈ కొంచెం వర్క్ ఉన్నా కూడా అ
ఆ అసలు రెండు వేలకు పైనుంచే ఉ నని కంది కరది కట్లే పోు
అదే దిగట్లే అసలు మీరు బ్లౌజ్లు నేర్చుకుంటే మ బెనిఫిట్ అప్తు
అదే చూస్తున్నాం బయటికి వెళ్ళి అడిగితే పన్నెండు వేలు అవుతుంది కుట్టడానికి ఆ పన్నెండు వేలు ఇస్తే నేర్పిస్తామని అంటున్నారు అయి ఇట్లా ప్రభుత్వం పెట్టింది కదా ఇదేమో ఇది ఏం తెలియట్లేదు అసలు అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు నే తె ఎప్పుడు పోతున్నారు ఏం తెలియట్లేదు అసలు
అమ్మ మరి పన్నెండు వేల అంటే కష్టం కదా
మ్ అప్పుడు ఫైవ్ థౌజండ్ ఉండే మా ఇంటర్ లో మేము చదువుకున్నప్పుడు ఇప్పుడే ఇప్పుడు అడుగుతు టువలు పన్నెండు వేలు అలా ఇలా అని చెప్తున్నారు
అంటే అన్ని అన్నిీ నేర్పిస్తారు కావచ్చు సో ఒక బ్లౌజులే కాకుండా ఫ్రాక్స్
డ్రెస్లు కుట్టడం ప్రతి ఒక్కటిగా
కొంచ కొంచెం కట్టుకుంటే నేర్పిస్తార కదా మొత్తం ఎమౌంట్ ఒకేసారి కట్టాలా
న్నీ నేను కనుక్కోలే పన్నెండు వేలు అయేసరికి నేను వెనకకి వచ్చేాను మల్ తరావాత వేరే వాళ్ళ దగ్గర అడిగి చూద్దాం చూసిన తర్వాత ఈమెకుడిగి పోవాల్న వద్ద అనేసి ఒక నడు చ ఇవాళ దగ్గర ఏ అదే తెలుస్తుంది కదా
ఆ కొంచం ఊర్ ల్ల అయితే కొంచెం తక్కువ రేటుకే నేర్పిస్తారండి
ఈ ఊళ్ళలో అడిగామండి అడిగితే వాళ్ళ మనము కుట్టడం నేర్చుకుంటే వాళ్ళకు మళ్ళీ ఇంకో ఆమె తయారవుతుంది మా లాస్ అవుతుంది అనే మైండ్ సెట్ ని నేర్పియట్లేరండి ఊర్లో అ మ్ అలా అని ఆ ఆ మైండ్ సెట్ తోని ఊర్లో నేర్పియట్లేదు అక్కడికెళ్తే అది అడుగుతున్నారు
అ
ఏం చేయలో కూడా అర్థం కావట్లేదు ఈ సమ్మర్ లో నేర్చుకుంటాను ఎటు చేసి
అవును కొంచెం బ్లౌజ్ల వరకు కొంత అమౌంట్ ఇచ్చి నే చు కోండి తర్వాత యూ యూట్యూబ్ లో చూసి మీరైనా నేర్చుకోవచ్చు
చం దెలిస్తే
ఉంట బ్లౌజ్ కటింగ్ వరకు నేర్చుకుంటే తర్వాత మీరే యు ట్యూబ్ ల చూసి డిజైన్ అైనా ఇక చిన్న చిన్నగా
ఆ చిన్న చిన్న పనులు అయినా నేర్చుకోద్ అదే నేను కూడా అదే చూస్తున్నాను అలానే చెయాలి
ఫళ్ళు కొంగులు మిషన్స్ ఉంటాయి కదా స్టిచ్చింగ్ అట్లా కూడా మీరు మామూలుగా ఆ మిషన్ తెచ్చుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి అది వా అయితే ఈ బ్లౌజ్లు ఈజీ గా వస్తాయి మీకు
అదే చూస్
ఫిఫ్టీనో ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ తీసుకుంటాలండి అది కూడా ట్రై చేయండి
అసలు డ్రెస్సు కొని డబల్ కుట్టుకంటే ఫిఫ్టీ రుపీస్
ఆ అట్లా అట్లా ట్రై చెయండి
సన్నారా అంతేస్తున్నారు అటు ఒక్కొక్క
అవున అంటే అసలు వాళ్ళు ముట్టుకుంటే డబ్బులు అన్నట్టు జెతాన్డ్రు అవును అసలు కొనడం కన్నా కుట్తించుకునే చాలా ఇబ్బంది అవుతుంది రేట్లు కూడా బాగా పెరిగినాయి అసలు
కుట్టిన వాటికి ఇంకా ఆన్లైన్ లో ధరలేే మంచిగా ఉన్నాయి ఇంకా బయట
ఆహ అట్లైతేనే బాన్ యమ్ క్లాత్
క్లాత్లు చేంజ్ అవుతున్నాయి మళ్ళీ దాని కరెక్ట్ క్లాత్ కానీ మనం చూసుకోలే ఏ చేస్త లే మా ఫోన్ యూసి ఏం మ్రి తమ అల్లా కూడా జయలేకపోతు త్తన్నా
మళ్ళా మనం ఒక్క పెడితే అదు ఒక కలర్ వస్తుంది మళ్ళీ వాపస్ ఇచ్చడు అదొక పెద్ద హెడేక్
ఇదే తెచ్చుకోండి లేకపోతే ఎంబ్రాయిడరీ మిషన్ ఇట్లా వర్క్
అవి కూడా నేర్చుకొని ఉంటేనే మిషన్ తెచ్చుకోగల అంట మనము
అవును కొంచెం ఐడియా ఉ డాల మనకు
ఐ డియా ఉండాలి కదా
ఆ ఈ సమ్మర్ లో ఎట్లయినా కొంచెం ఒక అడుగు ముందేస్తే ఇగా అదే జరుగుతూనే ఉంటది
అదే ఏద్దామనే చూస్తున్నా మనీ కూడా ఇస్తా అన్నాడు మా హాస్ ఫస్ట్ అయితే కొంచెం అమౌంట్ కట్ అంటే నేర్చుకున్న తర్వాత కడతాం
అంతే మీరు కొంచెం తెలివితోటి యూట్యూబ్ లో నేర్ ర్చ్ కోని
అది తింట్ ఆ సరే